హాలో
ఇప్పుడు వన్ బై ఫోర్ అని వచ్చింది
ఏ ఉండదులే మళ్ళీ రిఫ్రెష్ చేస్తే అయిపోద్ది
అవునా అదేం తట్టొచ్చింద కొంచెం గుండే ఆగిపోయింది
హు ఏముండదు అదంత
సరే అయితే
గిలిచాయి ఉంటది
దోసకాయలు తెల్ల దోసకాయలు ఆ
ఎందక ఏదో అడుగుతునావ్
ఏం అడుగుతున్నాను మర్చిపోయా దోసకాయలు తెల్ల దోసకాయలు తీసుకొచ్చా
అందులో తెల్లయి కూడ ఉంటాయా
తెల్లగ అంటే తెల్గా రౌండ్ గా ఉంటాయి చూడు కర్బుజకాయలు అంటారు అంటారు తినడానికి పచ్చికయలు
కరబుజా పచ్చగా మర
అవి వచ్చేసి నాలుగు కేజీలు వంద రూపాయలు అంట
నలు కాయలు వస్తాయా
ఆరూ కాయలు వచ్చినాయి కొంచెం అంతంత పెద్ద ఆ ఈ ఈ సైజు ఉంట మన అరచాయి కరెక్ అత్తగా పెద్దగా ఇట్లా జారిస్తే అంతకాయ పట్టిదో అంతకాయ ఉంటుది
అయ్యేన గాని అన్న వచ్చండడు బయట తక్కువ ఉన్నట్టే
ఆ ఆరు కేజీల వచ్చినీ నేను ఆరు కాయలు ఎవదంట్రల్లే పాడే పతాయిలని పండి పేనకాయ లే యాభై రూపాయలకి తెచ్చ అదే రెండు కేజీలు తెచ్చా మూడు కాయలు వచ్చినాయి
ఓకే రెండు కేజీలు తెచ్చావా
నేను రెండు కేజీలు తెచ్చా మూడు కాయలు వచ్చినాయి కేజీ నాలుగు కేజీలు వంద రెండు కేజీలు యాభై అయితే నేను ఆ బండి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక ఆమె తీసుకుంటా ఉంది అసలు బాగా మంచి లాగ బాగుంది మనిషి తీసుకుంటా ఉంది ఆమె ఫోన్ పే చేశాను అని చెప్పి చెప్పిందంట ఆల్రెడీ అంతకు ముందు ఒక ఆయన చేస్తేయి ఆయందేమో వాయిస్ వచ్చింది రాల వయిస్
ఆ
అయితే ఆమవుండుకొని నాకు రాలేదమ్మా వాయిస్ అంటే లేదు ని చేశాను అందంట సరే ఈ మ ఫోన్ నెంబర్ గలా అళ్ళ అయిందో ఏమో అమ్ముకునేమి ఆయనకి ఫోన్ చేస్తా అయితే నాకు ఎం అమౌంట్ పడలేదు అన్నాడంట ఏమో నేను కాయలుమన్నా నాకు రాలేదంటే అయితే ఇది అంది వేళ ఉందని వెళ్ళిపోయింది అక్కడి నుంచి
అయ్యా స్కామ్ చేసింది
స్కెప్ అది దాని బొంద అది పంపించలా పంపించకుండా పంపించినట్టు నాటకం ఏడబయింది అదే అంటుందా షాపా ఆమి పట్కోవాల వెళ్ళిపోయింది ఇం అక్క నుంచి నేను వెళ్ళి తీసుకునేటప్పటికి వెళ్ళిపోయింది ఆ మదే అంటుంది చూడండిమ్మా చ చూడడానికి ఎంత బాగుంటున్నారో ఎట్లా జరుగుతున్నాయని నేను ఏమారను చూసుకుంటా ఉంటా స్కానర్ లన్నీ మెసేజ్ అది ఇది అన్నది అసలు ఆమె స్కాన్ డబ్బులు కట్ట అయితే ఎందుక వె లేద్ది కాయలు తీకోకుండా పోట్లాడనా తీసుకుంటారు కదా నేను పంపించానని
కాయ తీసుకకు పడే
ఆ ఆ పెట్టేస్త అ వ కాయలు నాకు రాలేదు అమౌంట్ నువ్్వ వేసేను అంటున్నావ అంటే ఇది అందు వేలో ఉన్నట్టుంది అనుకుంటా ఫోన్ చూసుకుంటూ వెళ్ళిపోయింది ఆ అసలు ఆ వంద రూపాయలు ఏంకా కుతు ప్పుడుదావుని అదే అందామా ఆ అసలు వెళ్ళిపోయింది అక్కడి నుంచి అసలు ఇంకావదు ఆ అసలు ఎంత బాగుంది తెలుసా మనిషి ఎవరు నమ్మరు అ గెట్టాం కాబట్టి అది వేరే వాళ్ళ వదిలేస్తే వాళ్ళ ఏమో ఆ నంబర్ వాళ్ళకి ఫోన్ చేసి మరీ కనుక్కుందందింక అదే జ్యోతి ంది తీసుకుంటా ఉంటే నేను చేసానా ఫోన్ పే నేను చేస్తే యాభై రూపాయలు వెళ్ళింది నేను రెడు కేజీలగా తీసుకున్న ఇగమ్ నువ్వు చేస్తతే ఇప్పుడు మెసేజ్ వచ్చంది కదా వాళ్ళ అయితే ఎందుకు రాదు ప్యాంటు షర్ట్లు వేసుకుొని ఎట్టై మోసాలు చేస్తారు నేను అందుకే ఏ మారను ఆయన చెప్పుతకొచ్చింది మ్మ అనిపించింది నాకు కూడా
మున్ందు
అను
మరిీ అసలు ఆ యాభై రూపాయలు వంద రూపాయలు లేమ
వంద రూపాయల్లో ఏం వచ్చిది వాళ్ళకి
ంద
రా ఉడిగా
ఇంకేంటి సంగతే
ఏమిలు
హ
మదే సంగతే
మాకు కాలాలు కట్టేది ఎందుో గాని సో చిరా
ఎక్కడ కడుతున్నారు కాలు వాళ్ళు మెది
మా ఎదురుగాడుతున్నారు ఇప్పుడు చందులు అయిపోయింది మా ఆపోజిట్ లో కడుతున్నారు
ఓకే ఇప్పుడు ఎందుక అంటే కాాలవాలము నా మధప్పుడు రోడ్లే సరిగా
ఆ అసలు అ మాయపు ఎప్పుడు కొడతాను భయాతులు
ఏ
బయ కొడతారుగా
పగలు కొడతారా
ఆ
పోయమ్మా అవి గ్రానైట్లు ఏం వేయిచ్చారు కదా
ఆ అందుకే పిచ్చి అయితే అసలే ఏం లెక్క కూడా చేసేళ్లం కాదు ఇప్పుడు మనం మళ్ళీ ఆ రేజలో వయించాలంటే వాసిపోతాయి
వాశ పతా అవును
హ
అ చేసేదేం లేదు అంతే
హ్మ
హ్మ్ అయిన ఎందుకు పగల కొట్టిశస్తున్నారు కట్ దయపేట్టరుగా బనేే
అంటే ఈ మందు ఉన్నారుగా
హ్మ్
వాళ్ళు ఈ కాలావన్ని పూర్చేసి తీయకుండా ఇల్లు కట్టుకున్నారుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఆ స్టార్టింగ్ లో కూడికిపోయినాయి ఇప్పుడు మాకు మా ఇల్లు దాటితే లేదు
ఆహా ఇప్పుడు మీ పక్కన కొత్తగా కట్టారు కదా ఇల్లు ఆళ్ళకూడా అ ఆళ్ళు కూడా గ్రానైట్ ఏపిచారా మెట్లకి
వాళ్ళ ఫినిష్ కూడా చేపీల సిమెంట్ అంతా ఎంచి ఫ్లాట్ చేసి వదిలేశారు
అదే మంచి పని
అంటే వాళ్ళకి కట్డడప్పుడు నుంచి అంటున్నారు కలవాలకి కొడతాం కాల వాళ్కు కొడతంని
ఆహా
మనకట్ట ఐదుయేలు అవలె
హ్మ్ హ్మ అది అంతే
హ్మ్
ఆ పక్క అయిపోతే ఈ పక్క కొడతారంటా కాలవలు
ఆ అంతేగా వస్తారు ఈ పక్కకి
అ
హ్మ్ హు ఏంటో లే హ్మ్
హ్మ ఏం చెత్తనారు మీ ఇంట్లో వాలు జనాలు అందరూ
హైదరాబాదు వాళ్ళ ఏమో టీవీ చూస్తున్నారు మా మమ్మీ ఏమో తెలీదు
ఆ పిల్లల సౌండ్ లేదే బుడ్డ పిల్లలు
ఒకడే వచ్చాడు ఇద్దరిని ఆపలేరు అని చెప్పి ఒకడినే తెచ్చారంటా హ్మ్ చిన్నోని తీసుకొచ్చా
హ్మ్ బానే చెప్తారు ఇపుడు
ఆడే మాటింటాడు కదా
హ్మ్ ఉన్లె అంగతే
ఏముంటది
హ్మ
ఉ
హ్మ్ హ్మ హ్మ
అంటే ఈ పూట మమ్మీ దోష లు ఎస్తదో ఇడ్లీ లు ఏస్తదో తెలీదు
నేనే ఇడ్లీ వేసాను ఆడికి పెట్టేసాను నేను కూడా ఇప్పుడు వచ్చి వేడిగా వేసుకుని తినేస ఎగ్లూ ఉడకపెట్టాను ఎగ్ కర్రీ చెయ్యాలి హ్మ్ అయింది
ఏముంది
హ్మ్ ఇవాళ మధ్యాహ్నం భోజనం అక్కడ అన్నమాట అయితే టిఫిన్లు అన్నావే నిన్న
అంటే అట్లా అనుంటానేమో
హ్మ్ ఒకే ఓదిన మరదలా చిర్లా హ్మ్
కే్యాటరింగ్కి ఇస్తే ఎక్కువ అవుతుందని ఇట్లా వంట మనిషిని పెతారు
అంతేలే అందరూ వెళ్తున్నారా
మేం అందరు ఎవరు ఉన్నారు నేను మా మమ్మీ ఎగ వీళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతారు వెళ్ళిపోతారంట వీళ్ళు అమ్మమ్మ ఉండాలిగా అమ్మమే మెయిన్
ఓ అప్పుడు అమ్మమ్మ వాళ ఇంట్లో క
నాకు తెలీదు అన్నయ్య
ఆహ
వాళ్ళు చెప్తారు నేను వింటాను
అంతే
అంతకు మించి ఇంకేం ఉంటది
ప్రాన్స్ బిర్యానీ ఎట్ల చెత్తవు చెప్పు
ప్రాన్స్ కడిగి మాగ్నెట్ చేస్తాం ముందు
ఏమేమి వేసి మ్యాగ్నేట్ చెత్తవ్
ఉప్పు కారం వెల్లుల్లి పాయి ఇంకదే అల్లం చిన్నుల్లిపాయి అల్లం పేస్ట్
మ్మ్ అట్నే ఇంక ఉడక పెట్టవా మగ్గించకుండా పచ్చి అట్లనే మ్యాగ్రేట్ చేస్తా
మ్యరినేడ్ చేస్తా పచ్చిగే పచ్చి మ్యారినేట్ చేసి పెట్టి తర్వాత ఏం చేస్తానంటే అటు లైట్ బాయిల్ చేస్తా వాటర్లో ఆ వాటర్ వస్తాయి ఆ
ఆహా ఆ వాటర్స్ బాయిల్ చేస్తావా దానికే వాటర్ వస్తాయి కదా ఉడకబడితే
అందుకే రెసిపీ చెప్తా యిను ఆ వాటర్ వస్తాయి ఆ వాట టర్ వాడి రైస్ బాయిల్ చేస్తారు
మ్మ్ కంపు కొట్టదు
రాదు శుభ్రం కడగాల లోపల ఆ విన ఆయన్ని తీసేసి
మ్మ్
తీస్తా ఏం కంపు కొట్టవ్
మ్మ్
అదే ఆ వాటర్ వేసి రైస్ కూడా బాయిల్ చేయాలా
మ్మ్
రైస్ బాయిల్ అవసరం లే అనుకుంటా అది చెప్త ఈ వాటర్ పక్కన బెటర్ రైస్ అవద్దు
ఆ
రైస్ విడిగా బాయిల్ చేయాలి ఎలా అంటే సముద్రం నీళ్ళు ఉంటాయి ఉప్పుగా అంత ఉప్పుగా ఉప్పేసి దాల్సిన చెక్క స్టార్ పచ్చిమిపకాయి షాజిరావు
ఆయన్ని మిక్స్ చేయ్యాల
కాదు ఆ వాటర్ లో వేయ్యాలి లవంగాలు
ఓకే ఓకే ఆ
నీళ్లు మరిగిచ్చాల పొంగు రావాల పొంగ వచ్చాక అప్పుడు రైస్ ఏయ్యాల అప్పుడు ఆ రైస్ ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేయాలి
మ్మ్
ఏసీ పర్సన్ కుక్ అవ్వంగానే వాటర్ లోంచి తీసేసేయాలి
మ్మ్
అప్పుడు ఆనియన్స్ సన్నగా తరిగి టమాటో అల్లం వెల్లిపాయ వేస్తా గ్రేవీకి చేసి గ్రేవీ అయిన తర్వాత అందులో ప్రాన్స్ ఎయ్యాలి
ఆ
ప్రాన్స్ వేసి టూ మినిట్స్ బాయిల్ చేసి
ఆ
అప్పుడు పైన ఈ రైస్ లేయరింగ్ వేయ్యాలి
లేయర్స్ వేస్తారు ఇంకా రైసును ప్రాన్స్
ఉమ్ లేయర్సేసి ఆ ప్రన్ సు ఉడక పెట్టిన్ నీళ్ళు కానీ ఓకే